హలో చెప్ ప్పే ఏంటాంతా ఆత్రంగా ఫోన్ చేసావ్
నువ్వే కాద ఫోన్ చేస్నావ్
ఇప్పుడుంత ఆత్ర ఫోన్ చేసావు ఎందుకు అనేసి ఇప్పుడు ఫోన్ చేసా చెప్పు
ఏం లేదు నాకు బాగా జల్బ్బు అయింది గొంతు పట్టేసినట్టు అయింది అయితే ఏమన్నా చిట్కాల్ చెప్తావ్ మన్ ఫోన్ జెస్నా
కషాంయ్యం తాగు తక్కువ అయిపోతది కషాయం అంటే తెల్సా
ఏమో తెలీయదు ఎట్లా చేసుకోవాలో
అంటే వాటర్ ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఉ ఈ కదే రౌండ్ రౌండ్ ఉంటై మీరియాల్ తెల్స అద్ మీకు ఆ మిరియాలు దన్ చేసుకోవాలి కొంచెం చాయ్ పత్తి వేసుకోవాలి చక్కెన వేసుకొని వేడ్ చేసుకోవాలి రి
అంటే టీ పెట్కోవాలి మొత్తానికైతే టీ పెట్టుకొని అల్లం మిరియాలు ఒకట్ టెక్స్ట్ వేసుకోవాలి అంతేనా డికక్షన్ లా మిర్యాలని ఆ అదే డికాక్షన్ లో మిరియాలొకటి ఎక్స్ట్రా అంతేనా
ఆ అంతే అదొకటి కొంచెం ఎక్కువేసుకోండి అప్పుడైతే ఆ గొంతుకి కారం అలా తగిలితే తగ్ అంటే తొందరగా తగ్గిపోతది
అవును మరి కొంచెం కారప్పొడేసుకోవాలా
కారప్పొడి ఏసుకోద్దండి మిరియాల కారమే బావుంటది కారపొడి కారం కా కాదు
అవునా అంటే మరి లవంగాలు కూడా కారంగానే ఉంటాయి లవంగాలు ఏసుకోవచ్చా
ఆ లేదండి మిరియాలకు అయితేనే తొందర తగ్గిపోతాయి నాకు తెలిసిందైతే ఇదే లవంగాలేసు కంట్టారా లేదా అనేది నాకు తెలీదు
మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అట్లా
లేదండి ఆ చేశానండి నాక్కూడా మొన్న జలుబు చేస్తే తాగాను తగ్గింది ఒక టూ టైమ్స్ తాగాను తగ్గిపోయింది
అంటే ఇప్పుడు నేను కూడా రెండు సార్లు తాగితే తగ్గిపోద్దన్నట్టు
అంటే చూడండి ఇక మీకయినా జలుబును బట్టి ఉంటదండి రెండు సార్లు తాగితే తగ్గుతదంటే నేనెట్లా చెప్పగలను చెప్పండి ఒకసారి తాగితే గూడా తగ్గొచ్చు గదా
ఆ అంటే గొంతు కూడా బాగా పట్టేసింది మరి దానికే మన్నా చెప్తారా
దానికే చెప్పిన్నాను ఇంతసేపు నేను
ఆ మధ్యల్ కూడా చెప్పండైతే
జరుగు కూడా అదే అండి అన్నిటికదే
అవును అన్నిటికి ఏదైనా ఒక్కటే పని చేస్తారా
అవునండి జలుబు అయినా అదే జలుబు అయితే అప్పుడప్పుడు ఆవిరి పట్టు కొన్ని అందులో జెండు బామ్ వలాంటివి వేసి ఆవిర
అప్పుడప్పుడు అంటే పది నిమిషాలకు ఒకసారి పట్టుకోమంటారా
మరికంతగనం వద్దండి రోజులో ఒక రెండు రోజుకొక రెండు సార్లు మూడు సార్లు పట్టుకుంటే సరిపోతది
అవునా మరిప్పుడు ఈ టాబ్లెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి వద్దంటారా
ఏ ఏసుకుంటే మంచిదేనండి అంటే టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ వేసుకోండి లేదు అంటే హ్మ్
టాబ్లెట్లు లేవంటే ఏం ఏసుకోవాలి
అదే టాబ్లెట్స్ లేవు అంటే జెండు బామ్ వేసి ఆవిరి పట్టుకొండి టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ వేసుకోండి
హు అంటే ఇప్పుడు ఆవిరి పట్టుకునేటప్పుడు వాటర్ లో ఏం వేసుకోవాలి
స